హలో విన్పిస్తుందా అండి
స్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ విన్పిస్తాంది స్థాందా అండి
ఆ బావున్నమండి మీరు
ఆ బావున్నామండి
మీరెలా ఉన్నారండి ఏం లేదండి తలనొప్పిస్తా ఉంటే అలా మా పక్కింటోళ్ళతో పిల్లలున్ ఉంటే వాళ్ళతో ఆడుకొని ఇప్పుడే వచ్చానండి చిల్లయ్యేసి కాసేపు
ఓహో నేను ఇప్పుడే వాకింగ్ కెల్లేసి వచ్చిన అండి
ఆ ఈవినింగ్ సన్ రైస్ వాకింగ్కా గ్రేట్ అండి
ఏవండి ఇంటి పక్క నచ్చి పిల్లలు బాగానే ఉంటారండి
ఆ చిన్న పిల్లలండి ఉమ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ భలే క్యూట్ గా ఉంటారు
ఔనా అండీ నాకూ చిన్న పిల్లల అంటే ఇష్ చాలా ఇష్టం అండి చిన్నపిల్లల్లతో ఆడుకోవడం అంటే చాల ఇష్టం అండీ
కాసేపు వాళ్ళతో బాగా టైం పాస్ అవుతుందండి
అవునండి కానీ మాదగ్గర ఎవరు అంత అంత క్యూట్ క్యూట్ పిల్లలు లేరండి అల్లరి పిల్లల్లోకటి ఉన్నారండి
అవునా అండి పర్లేదులేండి పిల్లల అంటేనే అదొక ఆనందం
ఆ అల్లరంటే గుర్తొచ్చిందండి మీకు గుర్తుందా మనం ట్రెకింగ్ కెళ్లి చానా అల్లరల్లరి చేసాం
అవునండి ఆ అక్కడ కదండి ఇంటర్నషిప్ కి వెళ్ళినప్పుడు
ఔను అవునండి
అదెందుకు గుర్తులేదండి అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమోరీ లో ఒకటి కదా
ఆ అల్లరంటే నాకు ఇప్పుడే గుర్తొస్థాంది
అవునండి ఆ రోజు కొన అ మన ఫ్రెండ్స్ అంతా వెళ్ళం కదండి
ఉమ్ అవునవును
ఆ మీకు ఇంకా గుర్తుందా ఆ తినడానికి కూడా కొన్ని అన్ని ఆ సామాగ్రి అంతా తీసుకుని పోయి అక్కడే చేసుకున్నాం కదండి
అవునవును అది మ్యాగి
హా మ్యాగీ అవునండి అప్పు ఎవరో ఒక అన్న చేశారు కదండి
ఆ ఒకన్న చేశారండి అయినా చాలా బాగా వచ్చింది ఫస్ట్ మ్యాగీ అది అథెంటిక్గా తినడం అంటే
చాలా బాగనచ్చింది చిన్ని మీకు గుర్తుందా వాటర్ కూడా కింద నుంచి పై వరకు వాటర్ క్యాన్ ఎత్తుకొనివెల్లం
అవునండి మీరే కదండి ఎత్తుకొని వెళ్ళింది బా బాహుబలి లాగా
ఆ పోనడాడు
బాగుండిదండి ఆ రోజు మెమోరీ
మ్యాగి ప్యాకెట్లు టమోటో టమోటాకాయలు పచ్చిమిరకాయలు ఇవన్నీ ఎత్తుకొనిపోయిన్యం
అవునండి ఇంకా ఇంకా మనం ఇంటి దగ్గరే మనకి మన మేడం ఇచ్చింది ముందే మనం కట్ చేసుకొని ఆ ఒక బాక్స్ లో పెట్టుకొని వెళ్నాము
అవునండి అవునవును
ఆ ఇంకా అక్కడ మరి ట్రెక్కింగ్కే వన్ అవర్ అట్లా పట్టింది కదండి మనం ఎక్కే లోపు
అవునవును అది పా అంటే దారి కూడా సరిగ్గ లేదండి ఏదో
గృహ గృహదారి లాగా ఉంది
ఆ అవును కొండలు గుట్టలు రాళ్ళు
ఉమ్
కంపలు
చిన్న పాపను కూడా పీల్చుకెళ్ళాం క్యూట్ పాపనే అంత
అయ్యో అప్పప్ప మధ్య మధ్యలలో ఏడుస్తా ఉంది మనం ఆడించుకున్నాం బాగా
అవునవునువును మ్యాక్సి
హా అవునండి ఆ పప ఏడ్చినప్పుడల్లా మనం మరిపించేసినాం ఆ పాపని అక్కడ చూడు ఇక్కడ చూడు అక్కడది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఇంకా గుర్తుందా అండి హా
మనము బాగా అలరి చేసాం
ఆ అవునండి చిన్న పిల్లలం అయిపోయినాం
ఆహా
ఇంకా మీకు గుర్తుందా అండి మనము అదే పైకి వెళ్ళినప్పుడు పొయ్యికి కావల్సిన నాకు కట్టెలన్నీ అక్కడే హ్మ్ ఏమంటారు చూసి చూసి తెచ్చుకున్నాం రాళ్ళు
అవునవునవును అవునవును పెద్ద పెద్ద రాళ్ళనీ చెటుపిమ్మల్ని మనం పొయిగా అరేంజ్ చేసుకున్నాం మీకు మీ గుర్ పందో లేదా ఆ సన్నివేశం ఫస్ట్ పెద్ద రాయి పక్కన ఒక చిన్న రాయి పెట్టి పెనం పెట్టి పెటి కాచీ టైమ్ లో అది తప్పు మనీ లాగుల్ కిందా పడి
అవును అవునండి నిజమే అయ్యో అంత కష్టపడి అరేంజ్ చేసిన తర్వాత అది కూర్చోలేదు సరిగ్గా పడిపోయింది వేస్ట్ అయిపోయింది
ఆ ఫస్ట్ టైమ్ బాగా బాగా కూర్చుంది తర్వాత పడిపోయిందండి
హా అవును
అ
ఇంకా పొయ్యి అంటించడానికి పెద్ద సాహసమే చేసినాం మనం
ఆ అవునవునండి అంటూ చెత్త ఏం లేవండి అటానో పోయి చెత్తేరుకొని వచ్చి పోయి అటీంచవరకు మరీ చిన్న పోయి అరేంజ్ చేసుకో కని దానిపైన పెనం పెట్టుకొని బ్రెడ్ కూడా రోస్ట్ చేసుకున్నాం మీకు
ఆ అవునండి గుర్తుంది అయ్యో ఆ బ్రెడ్ మీద బట్టరు మీరైతే బాగా మంచిగా తిన్నారు మీకు అది నచ్చినట్లుంది బాగా
అద ఆకలిగా ఉందండి పొద్దు నుంచి ఆ రోజు ఏం తిన్నలే కాబట్టి ఏద ట్రెక్కింగ్ వన్ అవర్ చేసిన తర్వాత కష్టంగా ట్టు ఉందిగా
అవున అవును నిజమే అండి అయ్యో మన మేడం అయితే అయితే మనకి అన్ని ఐటమ్స్ తెచ్చి చ్చింది ఫస్ట్ లో తిన్నాము ఇంకా ఎక్కువ తినలేకపోయినాము
అవున అవును అవన్నీ మళ్ళీ మనమే ఇంటికి ఎత్తుకెళ్ళాం
హ్మ్ అవును జ్యూసు మ్యాగి ఆ బ్రెడ్ బట్టరు ఇంకా ఏమతేచ్చిన అట్లున్నారు కదండి హా క్రీమ్ అవును చాక్లెట్ ఆ చాకో క్రీమ్ అవునండి చాలానే ఉన్నాయి బాగుంది ఇంకా మీకు గుర్తుందండి మనం కింద ఒక గుడిలాగా ఉందింది అక్కడ ఒకటి ఫోర్వెల్ లాగా ఉంది దాన్ని కొట్టి మనం బాగా
ఆ అవునవును అవునవును ఆ చీ అడ్డం పెడి చిన్నప్పుడు మనం చే అడ్డం పెట్టి నీళ్లు కొట్టి తర్వాత ఆది ఫాస్ట్ గా వదిలేస్త అ నీళ్ళు చెట్లుతో ఆ అలా చేసామండి ఇప్పుడికే ఉందండి వీడియో అది
అవునండి అది చూసినప్పుడల్లా చాలా ఆనందం వేస్తుంది
హ్మ్ నిజమే నిజమే అండి
ఇంకా మనం అదే ట్రెక్కింగ్ అంత అయిన తర్వాత అక్కడికే వచ్చి చేతులు కళ్ళు అని నీ క్లీన్ చేసుకున్నాం
ఉమ్ అవును అన్ని సామానులు కూడా ఆడే కడుక్కకోని మొత్తం ప్యాక్ చేసుకున్నాం.
అవునండి
ఉ తర్వాత మనము కార్ లో వెళ్ళాంము, ఒక పొలానికి వెళ్ళాంము గుర్తుందా అండి?
ఆ అవును అది ఇంకా చాలా బాగుందండి గ్రీనరీ మొత్తం.
ఆ ఒక పెద్ద కొండ దగ్గర
హ అవును కొండ దగ్గర ఆ అది ఏం పోలమండి? పేరు గుర్తు రావట్లేదు. హా చెనకల్ అవును కరెక్ట్ అవి ఇంకా మనం ఏం చేసినమంటే అవి ఇంకా రాకముందే కాయలు చూసినాం పికొని. అవునండి అవి ఇంక చుస్ తే చిన్నగా ఉన్నిన్నాయి.
అవునండి. పర్లేదండి మనకు అదే చాల పెద్ద
ండి చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా మనకి గుర్తుందా అండి? ఎవరైనా పొలం వాళ్ళు వస్తారని భయపడినాం మనం. చెట్లని పీకేసి ఆస ఓం మన్ అవునవును మ మనతో పాటీ ఓకే ఆ మ మనతో పాటు ఒక స్ సార్ వచ్చారా అతందే అనుకుంటా కదండండి వాళ్ళ రిలేటివ్స్ ది
అ అంటే వాళ్ళ పొలాన్ని వేరే వాళ్ళకి కౌలు ఇచ్చరండి. సో, వాళ్ళు వాళ్ళు చేస్ తింటున్నారు అందుకోసం మన్ అంత ధైర్యంగా అ పొలం దగ్రికిెళ్లి చుచోని చెనికయాల్ పికొని తింటా ఉ
ఆ అవును గుర్తొచ్చిందండి మర్చిపోయ ఇంకా అక్ అక్కడే ఒక పెద్ద చెట్టు ఉనిన్నదండి గుర్తుందా మీకు
ఉమ్ చెట్ అవునవును చెట్టు కింద కూర్చొని మనం
ఆ
మనము
ఆ అవును తీసుకున్నాం ఇంకా మనతో వచ్చిన సారు ఆ వైల్డ్ ఫో ఫోటోగ్రఫర్ అనుకుంటా? ఆసారన్ని పక్షులన్ని తీస్తా ఉండే. గుర్తుందా అండి?
పక్షుని తీసాడు అలానే మనం కూడా తీసాడు.
ఆ హా అవునండి ఆ కెమెరా బాగున్నింది. ఇంకా, అదే ఆ సార్ ఎంత బాగా తీసారో ఫొటోస్. పక్షులుని కూడా మనం చూడ్డం ఫస్ట్ టైం. నేన్ చూడ్డం అయితే.
అ నిజమే ఎంత నీట్ గా క్యాప్చర్ చేసార్ ఆ కెమెరా. అసలు అక్కడ పక్షి ఉంది అని కూడా తెలియనంత. నంత. అ దూరంలో ఉన్నా కూడా దాని ఎం ఎంత నీట్గా క్యాప్చర్ చేసి, మనకు మళ్ళీ అ పంపారు కదండి
ఆ ఇచ్చారు గ్రేట్, అదొక స్కిల్ అండి. ఆ మీకు కూడా వ వచ్చు అనుకుంటా కదండి ఫోటోగ్రఫీ? ఐ మీన్ కెమెరాతో.
ల్ గా మనం తీసేది కాదు దానికి కొంచెం స్కిల్ అంతేగాక మన దగ్గర కెమెరా అలాంటివి ఏమి ఉండవు కదండి
లేదు ఆ ఇద ఉన్న ఆ రోజు చాలా బాగున్నిందండి. వచ్చేపాటికి ఫుల్ అలిసిపోయినాం, కదండి?
చాలా అలసిిపోయాం అంతేక మీ గుర్తుందా మరి ఆ ప్లేస్ లోనే ఒక గుడి సీన్ వెళ్ళాం
ఆ అవునండి గుర్తుంది గుర్తుంది ఎందుకు గుర్తులేదు గుడి కెళ్ళాం అక్కడ ఆ గుడి కూడా చాలా బాగున్నింది ఆ గుడిలో చెట్లు కూడ ఉన్నాయి కదండి రకరకాల చెట్లు
అవునవునండి చెట్లు కూడా ఉన్నాయి అక్కడే ఒక చిన్న పల్లెలాగ ఉంది అక్కడ అంత చూసేసి తర్వాత కొంచెం అక్కడే చెట్టు కిం ఇలా రిటర్న్ బయలుదేరాము
అవునండి చాలా బాగున్నింది ఆ చిన్న గ్రామంమయినా అక్కడ ఆ ఇల్లులు కూడ లైక్ మంచివి ఉన్నాయి గుడిసా ఉంది ప క ఇల్లు ఉంది అన్ని ఉన్నాయి చాల బాగున్నింది
ఊ
ఇంకా మనం వచ్చేటప్పుడు అంతే కార్ లో వచ్చాం కదండి
హ్మ్
ఆ ఆ దారి మధ్యలో కూడ మామిడి చెట్లు అన్ని ఉండిన్నాయ్ ఆ వివ్ గుడా చాల బాగుండిందండి
హ్మ్ అవునండి చాల బాగుందంటే
హ్మ్ హ్మ్ ఏదో అలా గుర్తొచ్చి చేశానండి
అవునండి ఆ రోజు అలా గడిచిపోయిందండి
హ్మ్ ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దామండి మరీ వెళ్ళడానికి
కష్టం కష్టం మండి
బాయ్ మరి
బాయ్